ఆ విన్
ట్రైన్ లే ఆ వినబడుతుందా అక్క
ఏం చేత్తాండవ్
ఏ ఏం లేదక్కగి బుక్ చేస్తే మస్తు పెద్దగయినయి ఎట్లయి అని చూత్తాను
ఆహా సర్లక్క అందరు అన్నే నా కూర్చుంది
అప్పుడే నేను పిలిచినా
ఏం బుక్ చేసినవ్
ఏ ఇంగో ఎప్పుడో చేసి చిన్నక్కకి మా అమ్మాయికి చేస్తే నేను రిటర్న్ కొట్టినా అన్నడు రిటర్న్ తీసుకోకుండేనట షాప్ లో అట్నే ఉంచుకున్నాడు నిన్న టీషర్ట్లు ఇవన్నీ తేస్తే గిన్నెరుల పట్టి రిటర్న్ కొట్టావాన్ని ఆ ఇవే సైజు చిన్నవి పెట్టమను చెప్పేదివిను
వినోద్తో ఫోన్ చేసి చింపేసింది అంట కూడా నికిచెప్పే ఉంటదిలే ఆ
చేసింది అక్క ఇంతకు ముందే
అదే మీకి చెప్పే ఉంటదలే కలుస్తారు కద అట్లాగ మీరు
చేేసింది అక్కా ఫోన్ చేయమంటారా ఓ ఆగు ఆ
కొంచెం పెందలాడపోయి పెందలాడ రావాలి మరీ లేట్ అయితది
ఏ ఇంగో నీ అన్న నీ సర్లక్కేఇట్టే సర్లక్కే కొంచం ఇస్తానా ఎ చానరోజులు అయితంది చేసి ఆడషాప్ కాడ పెట్టిండు నిన్నే గ టీ షర్ట్స్ను అవి తెచ్చిండు
అప్పటి నుంచి తెచ్చుకుంటే మీరు రిటర్న్ పెట్టినా పోయేయి ఇన్ని రోజుల నుంచి పెట్టినప్పుడు తీసుకుంటరా
ఐదు వేలే ఏంలే ఆ టీ షర్ట్లు కూడా డెబ్బై రూపాయలకు ఒకటి పడ్డాయా పడ్డాయట మావన్ కోత్తాయంటే వాన్కి అవుతలేవు ఈయనకే మంచి సెట్ అయితనయి వీనికి పొడుగై తనే బాగా ఏముంటాయి హుమ్
కాయలు పోతఅనది సరళ అక్కోలయి ఐ త్రీ ఫోర్ వన్ దగ్గర పడ్డాయా అయిపోతానయా
ఆ అయిపోతాయి రేపు జంగాల పిల్లొలు మేమిద్దరం నిమిషాలు అయిపోతే ఎతర అయితే మనం ఫోన్ చేసి మనమే మాట్లాడన్నట్న వేరే ఎవరన మళ్ళ మాట్లాడోచనట్నా
వేరే వాళ్ళు మాట్లాడరు లేదురా మనమే మాట్లాడుకోవాలి కదా
మరింద
అయినా గొంతే కదా ఏమైతది. కాదు స్టో మన గొంతు మారితే మళ్ళ ఆడ పోతదేమో ఏమన్న ఒకవేళ
హేగాని
ఏం మాట్లాడ రోజు మా మాట్లాడే ఏం అర్థ
నేను నిన్ననే కదా బుక్ చేసినేది
అ
ఎట్ల అయిదిపో ఉంచుకోపో అరే పైసలోదా ఉ ఉంచు
ఏం కాలే ఉంచుకో సరళ అక్క నీ ఉంచుకో లేకపోతే
అరె తనక
ఆ
పైసలు ఎంచావు ఎదో కొంత ఉంచుకోమని అంటాన ఏ కాదక్క గిట్ల మస్తు మెత్తగా ఉంటాయి ఆ
ఆ
అవి ఈ డ్రాయర్లు బుక్ చేయమన్నా ఆ మధ్యలోకి ఎలర్జీ అయితే అవి పట్టి బాపతి బాగా ఊర్సుకోపోతానే అని
ఆహా అంతేలా ఆ మెత్తగా ఉండేది అయితే కొంచెం ఇబ్బందులు లే రాసుకపోకుండా ఉంటాయి ఎండాకాలం పిల్లలకి కూడా
అదే మా చెల్లి వేసుకుంటే గిలాంటి చేయరాదంటే రాంగి మైదరాను రాంగ కూడా తెచ్చుకోయింది సేమ్ అలాంటివి చేయ అంటే
ఆ
చేసినాం మేము ఎన్ని రల వాటి ఇంటిది వద్దా అంటె ఒకసారి తెచ్చిండు ఇంటికి ఎవరికో అందుకని సర్లేక్క అవి ప వాడవి ఇవియితే వాడుతదని
ఆ
ఏంది సర్లే అక్క పిలిచి ఇచ్చిన తుంది మచ్చపోయ్య తెచ్చి ఉన్నాయి అంతా తెల్లగయి ఆ మచ్చలు ఎట్లుంటానే ఘోరంగా ఉంటాన్నయి నల మత్త అంత తోలి ఉసంత మంతట్లా ఆహా సర్లక్క కూడా సేమ్ అదే ఎలర్జీ అయితా ఉంది అప్పుడు మా వోళ్ళకి అయినట్టుగా
అంతేనా
ఆ ఒకసారి అక్కడికి పోతే మొత్తం తగ్గిపోతది
ఎటు చెన్నై ఆ
చెన్నై కాదు పాడు కాదు అక్క ఎలర్జీ ఏ ఒక డాక్టర్ మంచి చూత్తాండు ఎంతసేపు అయిత
ఆ అనుమకొండలో దీపక్షోద అంత రమేష్ డాక్టర్ బా తనూట్ర
ఇన్ఫెక్షన్ అయింది అని వాడేం చూడడు
అదే రమే రమేష్ రమేష్ బాగా చూతాడు లైఫ్ లైన్ దగ్గర
కాని మాకొక డాక్టర్ తెలిసిండు ఆయన అసలు మ సూత్తాండు ఇప్పటికి ముగ్గురు పోయిండ్రు ఆడికి ముగ్గురికి ఎంబట ఎంబటే తగ్గింది ఇదేపయతు ఒక రెండు మూడు సార్లా చూయించు కొన్నట కాని ఒక్కసారి పోయి నీ మా అమ్మాయికి తగ్గిపోయింది కదా ఊరుకున్న కాని ఒక రెండు సార్లు పో అన్నట తగ్గి ఇట్ల మచ్చలు ఉన్నప్పుడు కూడా రామ్మన్నడు ఏ ఈ మచ్చలే కదా అని పోలే నాకు ఆయింటిమెంట్ తెచ్చివు అది మళ్ళి ఎదా విదిగా అయితాందిక కేసు కొంచెం తగ్గలే ఇక్కడ అ తగ్గింది అని అంత బర్రలు బర్రలు ఉంటాంది ఇగ
చూయించుకోవాలరా రెగ్యులర్ అది మెడిసిన్ కంటి
అట్ల విషమ్ ఉన్న అయింట్మెంట్ తెస్తే అసలుండవట ఎవ్వరి ఈ ఎలర్జీ అది వే వేరుంటాయి ఎవరు కూడా వాడటనే లే మామూలు ఇట్లా మెడికల్ షాపులలా కూడా వట్టిగా తేవద్ దటా
మామలుగా ఎందు తెచ్చుకోవాలి మరి అలాంటప్పుడు డాక్టర్ దగ్గర స్పెషలిస్ట్ దగ్గర పోతేనే బెటర్ ఇంకా
ఒక్కసారి పోవాలి స్పెషలిస్ట్ గాడికి పోతేనే బెటర్ టారు
ఆ అక్కడికైతేనే బెటరు ఆయన దగ్గర అయితేనే ఆ మానుపోతు
ఇదిమా ఎండ అప్పుడు
ఊకేయి మందులు వాడినా ఏ పడతాయి వాడినా మళ్ళీ మానదు పూర్తిగా
మ స్నేహిపకా
హ
ఇలా ఆరు నారా అయితాంది కదా ఇంకా బట్టలు ఉతకాలనుకున్న
ఎలా సాల్ నిన్ కూడా పొద్దున బ్
మ్ ఆరున్నర అయితంది నేన్ ఉతుక మీరు రేప్నేన్ ఇంటికాన్నే రేప్ నిమ్మలంగ ఉంటా రేప్ నిమ్మలంగా అంటే నిమ్రబ్ మేం పండుగక్క మారే రేప్ పేళ్ల్లుండి
ఏల్ ఎల్లుండి గదా పండగ రేప్ గుడా ఇంటీ
నేన్ రెండు రోజులు కదా ఒక రోజ్ దవుడువే ఆ ఒకరోజ్ దేవుడువే పెట్కోావాలా పేట్ ఎవరే బోలేడ్ చిద్దాలున్నాయి కరణ్ మీ కవర్లా అవన్నీ ఉన్నాయి అవి విండేసరికి యాలయితే ఇంగి బట్టలుఆ బట్టలు హుమ్ సరిపోతాయా
రేప్ ఏల్ రెండ్రోజులు పిండుకురాడండి ఇగ్ ఇయలెం పిండుతారు బట్ట తలగ రేప్ పిండుకుంటే అయిపోద్ది
ఏం చేయలేను తెలుసు ఎ ఎల్లుండి ఎండే ఏల్ ఎలుండి ఎట్లా తింటావ్ కయ్యే రేప్ దేవున్ని వెట్టుకొం గా రేపే పిండాలే
రేప్ దేవుడ్ వెట్టుకోసవాలె రేపే పిండుకోవాల్ ఎల్లుండి ఎందుకు పిండ్
ఆ రేపే బిండుకోవాలె ఇంగ ఎల్లుండి మళ్ళా ఇప్పిన బట్టలు కూడా ఉచ్చుడులేద్
అంతే ఇగ
లతక్కది ఫోన్ గలుత్తందాటణ అయితే లతక్కది
ప్ ఫోన్ కలుతాలేదని ఫోన్ అటు పట్టుకొని కుచ్చున్న ఆమె కాలవద్ ట్లే
ఏ ఐన నేను ని చెప్ చెప్పినావు కదా మా ఉషక్క చెప్పింది చెప్తే కూడా మళ్ళ మధ్య ధ్యానం మేము చూసినాం కాలే అడగాలె అదాంటిది ఎప్పుడో చేసిండు వారం రోజుల కిందనే అయినా సడ్మిట్ కాలే
ఇది ఊష దే మనకి కరెక్ట్ ఫోన్లు పోతన్నాయి కళ్యా
పోతలేవ ఎవ్వరి ఇగో అప్పడి మన అప్పుడు మనం చేసినోళ్ళవే పోతున్నాయి క్
ఆ ఇవి సరిగా పో పోతలేవ్ కాల్లు ఒక్కోసారి వినపడతలేదు ఒక్కోసారి వినపడతాంది ఆ ఇట్నే పోతున్నాయి ఇప్పుడు ఇ నగో పూర్ణిమ ఎత్తే రెండు పోయినాయ్ కాల్సు
ఇంగ ఎట్లనో గానీ
ఎ మరి ఈసారి చేసి చూడాలి మరి కాలు కలుతుందా కలవదం కది
చబ్బీస్ ఏ నేను ఇంగ్ బో మా చెల్లి అప్పుడు ఆన్ అయింది నేను ఫోన్ చేయగలుగుతానా ఫోన్ చేలేేపో అనీ చెల్లి గౌన్ వేయించుకుంటే తెల్లిలా
మనం చేయగలుగుతాం గానీ వాళ్ళకి పోతలే ఒక్కోసారి కాల్సు అదేలే సెట్ చేసు వత్తే తేలుతది పోయి ఎద పొందా అనేది హు
రాధికక్కది అయితాందట్నా
ఏమోరా రాదికక్కకి తెల్వదు మరి నిన్న నేను చేస్తే మొన్న రెండు నాయి పోయినట్టే పోలేదు అక్కకి కూడా మరి అలా నేను చేయలే ఇంక అసలు ఇంకా నీకు ఉషకిద్దరికే చేస్తాన్నా నేను
ఓ రాధికక్క అక్కడ సీరియల్ చూసి డేటా ఉంచట్లేదంట
ఆ ఆహా అందుకే పోతు ల్ కాలు ఇంకా డేటా అయిపోతుంది అది ఫోన్ చేసినా పోతు తలేదు మనకు ఒక్కోసారి సిగ్నల్ ఉండట్లేదు
ఏ నాయి ఇంకా ఎన్ని కాల్స్ అంటే తొమ్మిది కాల్స్ ఉన్నాయి
తొమ్మిది ఉన్నాయా
ఉమ్ అవే చేసి
నాయి పదకొండు ఏంద్రా
నేను ఇంకా రెండు సార్లు వయాలి కదా నీకు
ఆ రెండు చెయ్యాలరా
నేను మూడుగా రెండా మూడుగా వచ్చా
నువ్వు మూడు నేను రెండు చెయాలి
జరా ఏకనీ ను గుడిీ వ్యాచ్ చంగా తొమ్మిదిన్నర చేత్తతీ
ఆ చెయ్యి అప్పుడు మాట్లాడుకుందాంలే ఏం చేద్దాం
ఇగ లేకుంటే కోసేపున్నాక అన్న చేస్తా
గుడికి పోయ్ ఏ గుడికి పోయే ముందయినే జేయ్ రా తయారైనంక వద్దు ఫోన్ జై లేక్ పోతే
ఆ సరే అక్క చెత్తలే ఎట్లయితే ఏంది
వేసుకుంట అయిపోతది ఇంకా
కానీ అప్పట్ లెక్క మనం ఒక క్వశ్చన్ న్ ఆన్సర్ పెట్టాంగనే అప్పుడ ఇట్లా వంద రూపాయలు పడ్డాయ్ యాభై రూపా పర్వ డే అని
ఆ అది చూపెట్టింది మంచిగా ఇది చూపెట్టట్లేదు మనీ అట్లా ఆన్లైన్ అప్లై చేసి
హా ఇది మొత్తం ఐపేసర్క్ అత్తమ్ తీరా పోయిగా
ఏమో ఇరవై కాల్ లు అయిపోయసరి ఒత్తయో రావో తెలియదు మనకి
టైం అయింది చూడు ఒకసారి
ఆ సరేరా కళ్యాణి
ఆ వయ్యా